హలో వి ఆ వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి అన్బన్ ఆ బాగున్నాండి. మీరు బాగున్నారా.
ఆ మేం బాగున్నామండి. భోజనం చేసారండి.
ఆ ఇప్పుడే కంప్లీట్ అయిదండి. మీరు తిన్నారా.
ఆ మేం తిన్నామండి
ఏమిందండి స్పెషల్
ఈ రోజు మాకు పలావు అండ్ ఎగ్ పెట్టారు సో అది తిన్నాను సక్సెస్ఫుల్ గా బాగుంది. రైసు మరి మీరండి. మీరండి.
మాకు కూడా ఈరోజు పీజీలో ఎగ్ పెట్టారు. ఆ ఎగ్ పెట్టారు కో ఇన్సిడెన్ట్స్.
వావ్ మీకు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పెడతారండి ఎక్స్ మీ పీజీలో
మామూలుగా అయితే మా పీ జి లో వెనస్డే పెడతారు వెనస్డే ఎగ్ పెడతారు. సండే నైట్ చికెన్ మీరు మీరు మీరు ఎక్కడున్నారు పిజీ లోనా ఇంట్లోనా
పీజీలోనే ఉన్నామండి.
ఓకే చికెన్ అంటే మామూలుగా మన సైడు మన ఇంట్లో పేరెంట్స్ చేసిన చికెన్ అంత టేస్ట్ ఉండదు. ఓకే కొంచెం స్వీట్ గా అనపి పిస్తోంది. కారం తక్కువ
ఇంగా ఇంట్లో, ఇంట్లో ఉన్నంటు వంట మనకు పీజీస్ లో ఉండదు కదండి. సో ఇం కడ్జెస్ట్ అయి తినడమే ఇంకా బయటి కెళ్ళి అలా డబ్బులు పెట్టలేము. ప్రతిసారి అమ్మ వాళ్ళక్ కి డబ్బులు అడగలేం కదండి.
అవును. ఇంట్లో ఉంటే మనక్ ఇష్టమైన ఫుడ్ అమ్మ వాళ్ళకి ఎప్పుడు అడిగితే. మా ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది చేయంటే వాళ్ళ పోయ్ చేసేది అలా ఉంటది. కానీ ఇక్కడ అన్నిటి అడ్జస్ట్ అయి లైఫ్ అంతా బా బ్యాలెన్స్ చేసుకుంటా, అమౌంట్ చూసుకుంటా, బతకాల్సి వసుంది.
అవునండి‌. ఇక్కడికి వచ్చిన తర్వాతే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుందండి. మనకు ఇంట్లో ఉండి, ఏ ముంది లేండి. ఇది చూస్ కొచ్చాచ్ చూసుకోవచ్చని మాటలతో చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన్ తర్వాత లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతే గాని మనకు ఫుడ్ వాల్యూ అండ్ మనీ వాల్యూ తెలియదండి.
హుహ్ అంతే ఖఖో కోకుండ ఇంన్ట్ లో ఉంటే మనం పేరెంట్స్ ఇచ్చే, అమౌంట్ ఆ ఇంత తెస్తున్నారా అంత్ తు తేస్తున్నారని మనకి ఒక ఐడియా ఉండదు. ఇక్కడికి వచ్చాక ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మనున్ మన చేతుల్ నుంచి ఖర్చు పెడుతుంటే, ఓ ప్రతిదీ ఇంతక్ కాస్ట్ ఆ అని అనిపిస్తుంది.
అవునండి ఇంకేం చేస్తాము. ఇంకా తప్పదన్నాక ఇంగ పెట్టాలి. కొన్ని చోటు పెట్టలేక, ఇంగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి ఇంకా.
హుహ్ ఆఖరికి ఫుడోత్ తీసుకోవాలనుకున్నా అడ్జస్ట్ అవ్వాల అనిపిస్తుంది. ఒకే ఈ రోజు బాలేదు కదా బయటికేల్ లేమన్నా తినేస్ వద్దామన్న. హో మళ్ళా బయట తింటే మళ్ళా అమౌంట్ ఖర్చు అవుతుంది కదా అన్ ఒక్ కాలోచన వస్తుంది.
అది నిజమేనండి. ఇంగా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అదే కదా ఇంకా లైఫ్ అండ్ ఫుడ్ మనీ గురించి మనమ్ కృ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. మన మన్నన్నా మనకి అడిగినప్పుడల్లా. డాబ్ లు అడిగినప్పుడల్లా తిండి చేసి పెట్టి, మనకి ఆ లైఫ్ అలవాటు పడిపోయాం అప్పుడు వాల్యూ తెలియలేదనమాట, ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం మోవత్ తుంది. ఓ లైఫ్ అంటే ఇలా ఉంటుందా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే కష్టం అయిపోతది. ముందుకు ఏళ్ళాలన్నా కూడా కస్టమవుతుంది. చాలా అండి.
అదే ఒక ఏజ్ వచ్చాక చిన్నప్పుడు, చిన్నప్పుడి లైఫ్ నీ ఇ డ్లోడే లైఫ్ ని చాలా మిస్ అయిపోతాము. మనకి యప్ ఇంతకు ముందు ఏం మెచ్యూరిటీ ఉండదు. తర్వాత ఏం చేయాలన్ కున్న ఓకే చేసేద్దాం మనకెముందు లంచ్ చేస్తుటిమ్ కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమి చేయాలన్నా మన వెనకాలమ్ మన ఫ్యామిలీ ఉంది కదా, తర్వాత మనం ఈ పని చేస్తే ఈ ఈ రిజల్ట్స్ వస్తుంది. కదా అన్ని అన్ని ఆచి తూచి చేసుకోవాల్సి వస్తుంది.
అవునండి.
హుమ్
మన అమ్మ నాన్న పడే కష్టం మనకుత్ తెలియకుండా పెంచారు కదా సో వ వన్స్ వాళ్ళని వదిలిపెట్టేసి మనం వేర్ రే ప్లేస్ కి వస్తే గాని వాళ్ళు ఎంత కష్టం పడ్డారు మనం ఎలా ఉండే వాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం. అనేది డిఫరెన్స్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుందండి. ఆ లైఫ్ కి లైఫ్కీ
అవును అంతేకాకో కోకుండా మనం ఇప్పుడు వచ్చేసాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి మనం ఇంకా భారం అవ్వ కుడుదు పెద్ద అయ్యాం కదా భారం అవ్వకూడదు ఏదో ఒకటి చేసుకోవాల్ల ఆ ఏదన్న సరే మనకి ఇష్టం లేకపోయినా ఆ జాబ్ మనకి నచ్చకపోయినా మనకి ఎంత పెయిన్ ఉన్నా వాళ్ళ కోసం నువ్వు మనం ఒ ఒక్కసారి ముంద అడుగు వేసిన తర్వాత మళ్ళ బ్యాక్ స్టెప్ ఎవ్వ్ వేయకూడదు అని చెప్పేసి లైఫ్ నేను సాధించాల్సి వస్తున్నాం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా
అదే నిజమేనండి ఏదన్నా కూడా స్పోర్టివ్ నేచర్ తో ముందుకెళ్ళాలి.
ఏది వచ్చినా భయపడకూడదు ఆ మనకి సపోర్టివ్ గా మన పేరెంట్స్ ఉన్నారు ఏది కష్టమచ్చినా నువ్వెం భయపడకు యుూ క్యాన్ గో అని చెప్పేసి వాళ్ళు మనని కి ఆ ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అదొక ధైర్యం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భయపడకు నువ్వు వెళ్తావు ముందుకు అనే పదాలు మనకి చాలా ఇన్స్పైర్ అవుతాయ్ అన్నమాట
అవును ఒక్కసారి మన నుంచి మన పేరెంట్స్ వాళ్ళు ఏదైనా లాభం పొందుతున్నారు మన నుంచి మన చేతి నుంచి వాళ్ళకి ఏమైన్నా హెల్ప్ హెల్ప్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ కోసం ఇవ్వన్నీ చేయాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇష్టమైనటివి తినకోక్కకుండా ఇలా ఓకే నా నా నుంచి నా ఫ్యామిలీకి హెల్ప్ అయితే చాలు అని ఒక స్టేజ్ కి వచ్చేసాం
అవునండి అయినా మనకు కూడా ఉంటది కదా ఎంతో కొంత వాళ్ళకు చెయాలి వాళ్ళకి ఏదన్నా కొనివ్వాలి మన ఆ ఏదైనా సాలరీ పడితే మనకు వాళ్ళ కొంచెం ఏదన్నా బట్టలు అమ్మ వాళ్ళకి శారీ అట్లా కొనిస్తే వాళ్ళ ఫేసెస్ లో ఒక హ్యాపీ ఫినెస్ ని చూడాలని మనకి ఆశ ఉంటది కదా ఇంకా దూరం ఉన్నా దూరం వదిలేసి వచ్చిన ఇక్కడ ఇక్కడికొచ్చి మనీ అర్న్ చేసుకుని వాళ్ళ కళలో హ్యాపీనెస్ చూడడమే కదండి మన కళ సో దానికోసం అని ఇంగ ఇక్కడ ఉండాల్సి వస్తుందండి ఇంకా
మళ్ళీ మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు కావాల్సినదంతా మన పేరెంట్స్ వాళ్ళ ఫేస్ లో స్మైల్ వాళ్ళకి మనం భారం కాకోకుండా ఉండడం ఇదే ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా థింక్ చేసే విధానం ఇదే
అవునండి
ఇంతకు ముందు అబ్బాయి అబ్బాయిలు అనుకుంటాడ్రి మన పేరెంట్స్ కి బారం అవ్వకూడదు మనం ఏదో ఒకటి పని చేసుకోవాల లైఫ్ లో సెటిల్ అవ్వాలని కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా లేదు నా నుంచి నా పేరెంట్స్ కి ఏదో ఒక హెల్ప్ కావాలి అని అనుకోవాల్సి వస్తుంది అలా ఉండాలి కూడా
ఊ
అన్నిట్లో ముందుకెళ్ళి
అబ్బాయిలు లాగే అమ్మాయిలు కూడా అన్ని పనులు చేస్తున్నరండి సో ఈక్వల్ టు మెన్ అనమాట సో అమ్మాయిల కూడా ఏ పని అయినా సాధ్యం అవుతుందని మన అమ్మ నాన్న కూడా మనకి చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు కదా ఒకే మా చెయ ఒక అబ్బాయి చేస్తున్నప్పుడు మీరు కూడా చెయ్యడి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి యు కేన్ అని చెప్పేసి వాళ్ళ కూడా చెప్తుంటారు ఆ వర్డ్స్ ఇంకా చాలా ఇన్స్పైర్ అవుతాయి అండి మీ లైఫ్ కి ఏమన్నా అట్లా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరన్న ఉన్నారా
అలా అంటే ఇంకా ఇప్పుడు నేనే కదా అండి ఇప్పుడు ఒక అమ్మాయిగా నేను ఇంట్లో స్టడీస్ అయిపో పెయిన్ తర్వాత మా పేరెంట్స్ ఇంక అమ్మాయి కదా స్టడీస్ అయిపోయినయి కదా ఇక పెళ్ళి చే చేసి పంపిచేద్దాంలే అన్ అనుకే ఇంతే నేను ఇప్పుడు ఈ ఈ స్ తీస్ కామిన్ ఇన్ ఇంటి నోదిలి వేరే ఒక స్టేట్ కి వేరే ఒక లైఫ్ కి వచ్చేదాన్ని కాదు వాళ్ళు ఏమనుకున్నారు మేము చ చద్ విచాం కదా చదువుకున్న దానికి తన కోసం తన కాల మీద తన్ నిల్ బడితే చాలులే అన్ అనుకున్నారు కాబట్టి నేన్ అన్నిటినీ వదిలేసి ఇంత దూరం రాగలిగాను వాళ్ళ యొక్క ఇన్స్ ప్రిరేషన్ వాల్ ఇచ్చిన ఇన్స్ ప్రిరేషన్ వల్లే నీ నిమ్ న ఇంత దూరం వచ్చానంటే వాల్ ఇచ్చిన ఇన్స్ ప్రేరేషన్ వల్లే నువ్వు చేయ్యగలవు నువ్వు అమ్మాయివయినా నువ్వు ఇవి ఈ పని చేయగలవు అని ఇంత దూరం పంపించారు కాబట్టి
అవునా అండి
తినండి మీకు మీకేమన్నా ఉందా
మాకైతే ఏం లేదండి మా ఇంట్లో అయితే మా నాన్న మా అమ్మ చాలా సపోర్ట్ క్టివ్ గా ఉంటారు పెళ్లి అనే మాట అయితే ఎప్పటికి రాలేదు ఇంకా నువ్ బా ఇంకా ను చదుకుంటావా చదుకో జాబ్ చేస్తావా చేయ్ నీ కాల మీద నువ్వు నిలబడ్ డాలి ఆ యూ వాంట్ టు బి ఇండిపెండెంట్ ఉమెన్ నాట్ ఏ డిపెండెంట్ అన్ చెప్పేసి చెప్తూ ఉంటార్ మా నాన్న ఆమ్ సో మా నాన్న దగ్గర నుంచి అయితే నాకు ఎప్పుడు పెళ్లి చేయాలన్న ఆలోచన అయితే లేదు సో యమ్ సో లక్యా అనుకుంటానండి నేనైతే ఇలాంటి అమ్మా నాన్న దొర్ కినందుకు
ఇప్పుడు ఒక అమ్మాయిగా మన గు కావాల్సింది కూడా మనకి ఎమోషనల్ సపోటేనాండి ను చేయగలవు అనే ఒక ఎమో షల్ సపోటే ఒక అమ్మాయిగా మనకు కావాల్సింది మన పేరెంట్స్ అలా అనుకుంటున్నారు కాబట్ ట్ ఐ థింక్ ప్రతి ఒకక్ పేరెంట్స్ అలా అలా అనుకోవాలి కా అలా అనుకోవాలి అలా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా చాలా మందు ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు చదుకుంటున్నారు ముందుకి
అవునండి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఉమెన్స్ సే స్ చాలా బాగా చదుకుంటున్నారు అన్ని ఆర్గనైజేషన్స్ కానివ్వండి జాబ్స్ కానివ్వండి బాగా సెక్యూర్ చేసుకుంటున్నారు సపోర్టివ్ గా ఉంటున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్ కి యండు అందరికి బ ఇది ఇదే కదండి మనక్ కావాల్సింది
ఉమ్ ఒక ఉమెన్ గా మనం కోరుకునేది కూడా ఇదే మనం కూడా ఇండిపెండెంట్ అవ్వాలి మనం కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి అని
అవునండి అదేనండి మా నాన్నగారు కూడా ఒకటే మాట్ చెప్తూ ఉంటారు ఎప్ డున్నా కూడా ఆ ఒకరి మీద డిపెండ్ అవ్వకు నువ్ ఇండిపెండెన్ ఇంకా నువ్వు సంపాయిన్ చుకొని పది మందికి నువ్వు ఆదర్శంగా ఉండాలి కానీ అన్ చెప్ తు ఉంటారండి మా నాన్నగారు మీ నాన్న గ గార్ ఏం చెప్ తుంటారండి వీటి గురించి ఏమన్నా చెప్ తుంటారా మాట్లాడ్ తుంటారా ఇంట్లో
లైఫ్ గురించి అంటే ఈ గ అంత స్పెస్ ఫిక్ గా మాట్లాడ్ లేదు ఎందుకన్ టే వాళ్ళు నీక్ ఇష్టం వచ్ నది చెయమ్మా నువ్వు నువ్ న్ డ్ నువ్ చేయాలనుకుంటున్నది చేయి అనే ఓ ఒక ఫ్రీడమ్ అయితే ఇచ్చేశారు నువ్వు లైఫ్ క పట్ కులర్ గా ఇలాగే చేయి ఇలాగే ఉండనియితే ఏమీ చెప్పలేదు ఫ్రీగా వదిలేశారు ఫ్రీగా నువ్ మీ నీక్ ఇష్టం మోచ్ చినంత వరకు చదుకో నీకు ఇష్టమోచినంత వరకు జాబ్ చేయి నీక్ ఇష్టంమోచ్ నంత వరకుండు అలా వదిలేసారు కానీ ఒక వాళ్ళక్ కూడా ఒకటి ఉంటుంది కదా ఆ మా అమ్మాయి కూడా అందరిలాగే ఒక స్టేజ్ లో ఉండాలి అలా ఆ వాళ్ళు ఫీల్ అవుతారు చెప్పకపోయినా వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు లోపల అయ్యా మా అమ్మాయి ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంది చదువుకుంటుంది మమ్మల్ మమ్మల్కి కొంచెం సహాయపడుతుంది అని
ఇ
ఉమ్ సరే అండి యా ఓకే మరి నెక్స్ట్ కాల్ లో కలుస్తాం బాయ్
ఓకే అండి బాయ్
బాయ్